చెప్పండి
హాయ్ అండి బాగున్నారా?
గుడ్ మార్నింగ్ అండి
బా గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా?
ఆ బాన్నానండి. మీరెలా ఉన్నారు?
నేన్ చాలా బాగున్నానండి మీరు బాగున్నారంటే నేన్ చాలా బాగున్నాను. తిన్నారా అండి.
తిన్నారా అండి
ఆ నేను తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్న
ఏం తిన్నారండి
తిన్నారండి నేము కిచిడి తిన్నానండి మా పీజీలో కిచిడి చేసారు. మా పీజీలో కిచిడి చేసారు అండి.
అవునా నేను ఈరోజు. బిర్యానీ తిన్నానండి పొద్దున్నే.
తిన్నారండి.
మిక్ బిర్యానీ అంటే ఇష్టమా అండి. అవుననీ నేన్ బిర్యాని ముద్ ముద్ద లేకునా ము. ఓకే.
అ చెప్పండి.
ఆ మీక్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నారు గదా.
నండి.
మీకు వంట చేయడం వచ్చా అండి.
రాదండి. మీకొచ్చా అండి.
ఆ నాకోచ్చాండి బిర్యానీ చేయడం వచ్చు. తర్వాత మటన్ చేయడం వచ్చు ఫిష్ చేయడం వచ్చు.
ఓకే మార్నింగ్ మార్నింగే బిర్యానీ చేస్కో తిన్నారు.
అవునండి ఏం చేస్తున్నారు ఇప్పుడు.
నేన్ మీతో కాల్ మాట్లాడుతున్నా అండి.
అవునా మార్నింగ్ నుంచి ఏం చేశారు.
మార్న్ లేచాను ఫ్రెష్ అప్ అయ్యాను.
ఉమ్.
తిన్నాను. కాసేప్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేశాను.
అవునా. నేన్ మార్నింగ్ లేచి ఆ ఆ ఇళ్ళంతా కడిగి.
ఉమ్ చెప్పండి. హ
ఇల్లంతా కడిగి.
నారు మీరు
అవునండి.
అ
ముగ్గేసి ఈరోజు పండగ్ గాదా ఇంట్లో చికెన్ తినగూడదని. మీర్ చెప్పండి మీర్ చెప్పండి. లేదండి మా ఫ్రెండ్ వాళ్ళు హిందూసా వాళ్ళింటికోచాను నేను.
అ ఆ అది అను స
లేదండి నేన్ మేము క్రిస్టియన్సే నేను మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వచ్చాను పండక్కి.
వాళ్ళ ఇంట్లో చికెన్ తినగూడదు కదా అందుకని చెప్పేసి నేన్ బయట తినేసి వచ్చాను. వాళ్ళు పండగ చేస్తున్నారని
హలో హ చెప్పండి అదే ను వాళ్ళ ఇంటికి వచ్చానా వాళ్ళ ఇంట్లో చికెన్ చేయకూడదని ఈ రోజు నాకు చికెన్ తినాలని పిచ్చే బయట వెళ్ళి తినేసి వచ్చాను ఇంకా వాళ్ళకి ఎంట్లో హెల్ప్ చేయాలా కదా అని చెప్పేసి ఇంటికి వచ్చా కదా అని ఆ ఇల్లంతా కలిగి శుభ్రం చేసేసి ముగ్గేసి ఇప్పుడే మీతో మాట్లాడదామని ఇట్లా వచ్చాను.
ఓకే మీ క్రిస్టి మీరు క్రిస్టియన్ కాబట్టి మీ పండగ దగ్గరలో ఉన్నట్టు అనుకుంటాను. ఉన్నట్టుంది
అవును అవునండి గుడ్ ఫ్రైడే దగ్గరలో ఉంది.
ఓ మీ గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారండి మీరు.
గుడ్ ఫ్రైడే రోజు హ గుడ్ ఫ్రైడే రోజు మేము మార్నింగే లేచి నైన్ కల్లా చర్చ్ లో కెళ్ళి నైన్ టు త్రీ వరకు మేము పాస్ ఫాస్టింగ్ ఉంటాము తర్వాత అక్కడ పేర్ జరుగుతాయి ఈ ప్రేయర్స్ లో తర్వాత సెవెన్ వర్డ్స్ అని చెప్పేసి ఆ ఏసు క్రీస్తు ప్రభువారు శిల్వలోపలికిన ఏడు మాటలు అని చెప్పేసి ఆ సెవెన్ వర్డ్స్ గురించి చెప్తారు ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క వర్డ్ తర్వాత ఒక్కొక్క సాంగ్ స్పెషల్ సాంగ్ అనే స్పెషల్ సాంగ్స్ పాడి తర్వాత నెక్స్ట్ వర్షిప్ లకెళ్ళి ఇలా ఇలా మొత్తం అంత త్రీ వరకు చర్చి లో అయిపోతుందండి త్రీ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బోన్ చేస్తామండి.
ఓకే
ఆ మీ ఫెస్టివల్ గురించి ఓ అవునా మీ ఫెస్టివల్ గురించి చెప్పండి మీకే ఫెస్టివల్ అంటే ఇష్ ష్టం
ఆ నేను ముస్లిం అండి నాకు రంజాన్ న్ అంటే ఇష్టం
అవునా రంజాన్ కూడా రేపు తొందరలో టూ డేస్ లో ఉంది కదండి.
అవునండి
తరు
మేము మార్నింగ్ లేచి నమాజ్ చదువుకొని అందరికి ఫుడ్ పెట్టిస్తామండి అంటే అన్నదానం చేస్తారు కదా సో అలా ఎవరికైతే లేదు ఫుడ్ లేదు అనుకున్న వాళ్ళకి అందరికీ ఫుడ్ కడుపు నిండా పెడతాము. తర్వాత ఆజిజ్వల్ ఖురాన్ చదవడం అందరూ అందర్ కలిసి టైం స్పెండ్ చేయడం. ఇలా చేస్తామండి.
ఓకే మళ పంండగకి షాప్ పండగకి షాపింగ్ అయిపోయిందాండి. హ్మ్
అయిపోయిందండి షాపింగ్ అయితే.
హ్మ్ హూ అయితే అంత సెట్ అన్నమాట
అంతా సెట్ అని చెప్పలేము బట్ ఏదో ఒకట్లే అన్నట్టున్నానండి ప్రజెంట్ అయితే.
అవునా పీచ్ లో ఉన్నాన అంటున్నారు ఉ ఊరికెళ్ళరాా పండ
అలే ఆహ లేదండి చూడాలండి వెళ్ళాలి అని అనుకుంటున్నా. హ్మ్
ఓకే మీరు అన్నారు నా ఫేవరెట్ ఫెస్టివల్ అన్నారు కదా నా ఫేవరెట్ ఫెస్టివ ంట ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ న్సీ ఎక్కువ క్రిస్మస్ అంటేనే ఇష్టం కదా ఇయర్ ఇయర్లీ వన్స్ అచ్చే బిగెస్ట్ ఫెస్టివల్
ఆ
ఆ మొత్తం డిసెంబర్ మంత్ అంతా ఫెస్టివల్ మూ లోనే ఉండిపోతుంది
అవునండి మీరు ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళారా అండి
నేనా అండి ఆ ఫ్రెండ్స్ తో ట్రిప్కి చాలా వెళ్ళానండి గోవాకి వెళ్ళాను
ఓకే
ఓకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవాకి వెళ్ళాము మేము మొత్తం ఫోర్ మెంబెర్స్ ఫ్రెండ్స్ ఉంటాం అండి మేము కాలేజ్ లో చదివేటప్పుడు పీజీ లో కూడా మేము ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నాను ఆ అందరం కలిసి గోవాకి వెళ్ళాం
మస్త ఎంజాయ్ చేసినట్టున్నారు కదండి
చాలా ఎంజాయ్ చేసామండి అసలకే అయితే మా ఫ్రెండ్ లో ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయికి నీళ్ళ అంటే చాలా భయం అండి
ఓ ఓకే ఏం చేశారండి మరి
అందరం మ ముగ్గురం కలిసి అమ్మాయి కాళ్ళు చెట్లు పెట్టుకొని గవా వాటర్ లో పడేసా అండి
అయ్యో బీచ్ లోకా అండి
అవునండి తర్వాత చాలా బాగా ఏం చేసాం ఆ రోజు నైట్ టు వరకు ఉన్నాము అక్కడే సిక్స్ కి తర్వాత సిక్స్ తర్వాత రూమ్ మళ్ళ ఇంట్లో వాళ్ళు కస్తారు కదా ఆ టైమ్ అయినా మీరు ట్రిప్ కి వెళ్ళారు మంచిగా వెళ్ళి మంచిగా రాని పంపించారు కదా మళ్ళా వాళ్ళు ఏమంటారో అని చెప్పేసి సిక్స్ కళ్ళ రూమ్కి వచ్చేసాము తర్వాత షాపింగ్స్ అన్ని తిరిగి షాప్స్ అన్ని తిరిగి మొత్తం అంతా చూసుకొని దగ్గరలో ఉన్న ప్లేసెస్ కి విజిట్ చేసి వచ్చాం అండి ఇంకేమండి
మీరు గోవాకి వెళ్ళాను అని చెప్పారు కద అండి ఫ్రెండ్స్ తో కలిసి
అవునండి
సో బడ్జెట్ ఎంత పడిందండి మీకు మీరున్న ప్లేస్ నుంచి గోవాకి వెళ్ళడానికి
బడ్జెట్ ఒక పర్సన్ కి టెన్ థౌసండ్ అయిందండి మొత్తం మేము ఫోర్ మెంబెర్స్ వెళ్ళాం కదా మొత్తం ఫార్టీ థౌసండ్ మేము చాలా అడ్జస్ట్ చే తీకుంటామ అండి మేము చాలా డౌన్ టు ఎర్త్
టెన్ థౌసండ్ పెట్టి ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్ళారు
అంటే లైఫ్ లో ఒకసారి వస్తాం కదా అండి అందుకని వైసులో ఒక్కసరే కదా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే మూమెంట్స్ అవునండి ఇంకా మీరే ఎక్కడికి వెళ్ళలేదా మీరు ఎక్కడికి వెళ్ళలేదా ట్రిప్
నేను యారున్నా
ఓకే
అరూనా
అవునా ఇంకా అక్కడ ఏమనా ప్లేసెస్ కానీ షాపింగ్ కానీ
అ
ఓకే చెప్పండి
అ
హలో ఆ హలో హలో వినబడుతుందా అండి హలో